ఏం చేస్ ఏం చేస్తున్నావ్ అవునా ఏం లేదు ఖాళీగానే ఉన్నా తిన్నారా
అవునా
ఊ‌ తిన్నా తిన్నా ఇందాకే ఏం కర్రీ చేసిర్రు
ఆ మాది ఈ రోజు మా మమ్మీ వంకాయ చేసింది
అవును మీ పాప చేసిందా మాది ఇవాళ టమాటా చ్ టారు అవునా మీ పాప మీ మమ్మీ చేసిందా ఏం కర్రీ చేేసిండ్రు
వంకాయ్
ఆవునా ఎక్కడున్నారు ఇప్పుడు హాస్టల్ లో ఉన్నారా
లేదండి నేను ను ఇప్పుడు ఫస్ట్ ఇయరే ఇంట్లోనే ఉంటా హాస్ స్టల్ నాకు ఫుడ్ పడట్లేదని ఇంటికి వచ్చేసాను రీసెంట్ గా
ఏమన్నా ఫుడ్ డైజెస్ట్ ఆవుతులేదా
ఔనండి రాషస్ ఐతున్నయ్
ఫుడ్ కి రాషస్ కి కాదు అన్నీ అవుతున్నాయా
అవునండి
అవునా ఎప్పుడూ హాస్టల్ లో లేరు అనుకుంటా అందుకే అట్లా అన్నీ సడన్ గా వచ్చాయి
ఆ అవును నాకు చిన్నప్పటి నుంచి అలవటులేదు ఇంట్లోనే ఉండే నేను
అవునా
ఉమ్
ఇంకా కాలేజ్ కెళ్లి అమరి ఇవ ఫస్ట్ ఇయర్ ని ర్యాగింగ్ చేసిరా
ఆ అంటే రీసెంట్ ఆ ఇప్పుడు అయిపోయింది ర్యాగింగ్ మా ఫ్రెషెస్ కూడా అయిపోయింది ఉమ్ ర్యాగింగ్ అంటే నేను పార్టిసిపేట్ చేయలేదు ఫ్రెషెస్కి వెళ్ళిన అంతే
ఫ్రెషర్స్ కి వెళ్తే మరి ర్యాగింగ్ చేస్తారు కదా అప్పుడు కనపడకపోతే ఫ్రెషర్స్ రోజు చేస్త
అంటే మా డాడీ లీ అనమాట మా డాడీకి చెప్పేస్త
ఏమన్నై ఫేమిడాడి చూసుకుంటారు లే
చూసుకుంటారు
ఇంకా మీ కీ సిబ్లింగ్సు ఎవరు లేరా అండి నేను థాడ్ ఇయర్ ఇప్పుడు
కక్కంది
పెద్దవాళ్ళే అన్నట్టు నువ్వే చిన్నదానివా
అవును నేనే చిన్నదాన్ని
ఏం జరిగి మరి ఈయల కాలేజ్ లో
ఈ రోజు గ్లాసెస్ జరిగినాయి ఈవెంట్ ఉందంట అందుకే ఒక అఔట్లె టూ క్లాసెస్ జరిగ అంత
మా కూడా ఈవెంట్ ఉంది మ అమ్మని కూడా రిజిస్టర్ గా అమ్మ అంటున్నాను ఫోర్స్ చే సారి మమ్మల్ని కూడా
అవునా బెర్లో ఎడ పార్టిసిపేట్ చేస్తున్నారా మరి
మేము దేంట్లో పార్టిసిపేట్ చే వాళ్ళే పార్టిసిపేట్ చేయమని ఫోర్స్ చేస్తున్నారు మిమ్మల్ని రడిజిస్టర్కమ్మని అది క్యాసనాల అనిమల్ లేకడి సింగింగ్ డ్యాన్సింగ్ అవి కాదు మాకు ఫెస్ట్ కాదు ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది సో దానికిదిస్తారు క ఉన్నరూ
ఉమ్
అందుకే ఆలోచిస్తున్నాం
అవునా
మీకు ఇంకా మీ ఇంటికి ఇంకా మనం కాలేజ్ కి ఎంత దూరం దగ్గరేనా
ఒక టూ హార్స్ పడతదండి మా డాడీ కార్ లో డ్రాప్ చేస్తారు డైలీ మార్నింగ్
అవునా మళ్లీ వెళ్లేటప్పుడు కార్లో వెళ్తారా బస్సులో ఆటోక్
లేదు మా అన్నయ్య అక్కడ వరంగల్లో ఉంటాడన్నమాట మా అన్నయ్య తీసుకెళ్తాడు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఉమ్ అట్లా సరదాగా షాపింగ్ చేసి తి వెళ్తాం
అవునా నైస్
ఇంకా మన మీరు వెళ్తున్నారా కాలే చికి రోజు
ఆ వెళ్ళాలి కదా మళ్ళీ కండర్ నేషన్ అయితే మనకి రోజు వెళ్తున్నాం ఇ థర్డ్ ఇయర్స్ కదా ఇంకొక ఇయర్ అయితే ఇక కాలేజ్ డేస్ అయిపోతా అని వెళ్తున్నాంక మేము
ఆ ఆహ దండిగ్ ఖర్చు అవు
ఏమే ఇప్పుడే ఇవన్నీ తెట్లు తిన్నాం మా మేడం తోనా ఎటు పోయి
అయ్యో అయ్యో ఎందు
అవును ఊరికే టెస్ట్ రాయండి రాయండి అని ఫోర్స్ చేసింది టెస్ట్ రాస్తేనేమో మా ఫ్రెండ్ది ఏమో పాపం క్వ్చన్ పేపర్ చదివింది అంతే మ్యారేజింగ్ ఉంటది పాప ఒక మందరిట్లో దీస్ దాటి దాటి తెస్తానే ఇంగ మొత్తం క్యూస్షన్ పేపర్ అంతా చదివించిండు చెండలంగా అందుకే కొంచెం బాగాం
అంటే థర్డ్ ఫోర్త్ ఇయర్స్ లో ఎగ్జామ్స్ పెడతారా టలా
టెస్ట్ అంటా మాకు థర్డ్ ఇయర్స్ లో కూడా టెస్ట్ పెడుతున్నారు ఫస్ట్ ఇయర్ వోలకి ఫస్ట్ ఇయర్ వాళ
అవునా అంటే మాక్ ఇప్పుడు ఏం పెట్టలేదు ఉ ఆ సెకండ్ థర్డ్ ఇయర్స్ లో పెడతారా మీకు తెలిసి ఉంటది కదా నాకు
మాకు ఫస్ట్ ఇయర్ నుంచే పెడుతున్నారు అసలు మాకు ఫస్ట్ ఇయర్ నుంచ టార్చర్ చేస్తాను అసలు ఎందుకు ఏమా ఈ
య్యో
అలే ఇంకా రేపు మూవీ ఉంది కదా మరి రీ ఇది వెళ్తేన్నామరి మీ ఫ్రెండ్స్
అ ఆ ప్రస్ తని వెళ్ళాలి ఈ రోజే పర్మిషన్ తీసుకున్నామా మీ దగ్గర తర
ఆ మేము కూడా వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము ఏమి సూచలే అయ్య మేము కూడా వెళ్తామేము
మీరుంట ఉంటా
మంచి తథ్రిల్లింగ్ ఉంటుంది మూవీ మంచిగా అసలు థియేటర్ లో ఆ సౌండ్స్ అవన్నీ వింటా ఉంటే భయమేస్తుంది అసలు
అవును
ఆ ఈ ఈ సెకండ్ సాటర్డే కాబట్టి మేము సెకండ్ సాటర్డే కాబట్టి టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము
ఆ అ
ఇ వీకెండ్ వచ్చిందంటే ఇటుొక్క దికు ప్లాన్ చేయాలి హాస్టల్లో లో ఉంటే అసలు అస ఎన అ ఇస్తం ఉంటుంది పడుకొని జరం వచ్చినట్టు ఎకు సదశ
నాకు కూడా అట్లనే అయిది
అవునా కూల్డే ఇర
అవును అదే ఇప్పుడే కొంచెం కవర్ అయితున్నా
అవునా ట్యాబ్లెట్ వస్తుకున్నారా మరి
ఆ వేసుకున్న అప్పుడే
ఆ నేను కూడా ఇప్ప అట్లా టాబ్లెట్ వేసుకున్నాయి కొంచం ఫీవర్ వచ్చినట్టు ఉంది పి ఇ కొంచెం అట్లా అనిపించింది అయితే ఇప్పుడే కొంచెం బడుకున్నాక తినాలి ఇంకా నేను తిన తందాక మా ఫ్రెండ్ తోని కాఫీకి వెళ్ళొచ్చిన రూమ్మేట్ తోని
అవునా ఇప్పుడు సమ్మర్ కదా ఊకే కాఫీ తాగితే బాగా వేదైతది
త న కాఫీకి కొంచం చాాలా అడితే పోయమ
అట్లానే ఉంటది, నేను కూడా అప్పట్లో అలానే తాగేది కాక పోతే కొంచెం బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అప్పటి నుంచి మానేసి సరే
సరే తగిచినం చూడ లేదా
అ హమ్
ఆఆహ్
ఆ నేను ఉహ్ బుక్స్ చదువుతుంటా లేకుంటే సాంగ్స్ వింటూ
నేను కూడా అంతే స్టోరిీ బుక్స్ చదవడం అంటే నాకు కూడా చాలా ఇష్టం అ నేను స్టోరి బుక్స్ ఎవతా ఉంటావు ఊరికేను
ఎప్పుడన్న మీరూ చదువు ఏదీ
అో డైలీ ఒక వన్ అవర్ ఏమో హాబీస్ కి టైమ్ ఇవ్వాలి కదా ఇంటి చదువుతా ఉంే మైండ్ ఫ్రెషర్ అవుతుంది ఎప్పుడైతే చవుతా ఉంటూ బదినిపించిలేస్తదేమో అని అప్పుడు ఎప్పుడుప్పుడు నార్మల్ గా ఆడుకుంటా ఉ మేము షటిల్ ఆడుతాము ఇప్పుడు సమ్మర్ కాబట్టి షిటిల్ ఆడుత వెళ్తున్నాం ఇగ
ఆ ఆడుకుంట స్తాండి ఈవినింగ్ టైమ్ లో పేరెంట్స్ లో పార్క్ వెళ్తాం ఇంటి పక్కడ పార్క్ ఉంటది వెళ్ళసి వాక్ ఏసి కొంచెం రిప్ ఫ్రెష్ అయి అవును ఇప్పుడే ఇంత కొడితే ఇంకా మే వరకి మనం
చా చాలా ఎండ గొడుతుంది అసలు చక్ర అవుతుందా చో రూమ్ లో క్యాష్ లో కూర్చో ఉంటే అసలు నెను ఒక బాటిల్ తాగే వాళ్ళము ఆఫ్టర్నూన్ వరకి గ్యాప్ గ్యాప్ దొరికితే చాలు వాటర్ తీసుకోవడానికి ఎళ్ అసలు మేం గూడా చాలా తాగుతున్నాం వాటర్ ముందే హై టే డై మొత్తం అంతలా
అవును నాకు కూడా డాక్టర్ అదే చెప్పిండు ఫస్ట్ వాటర్ తాగాలి త్రీ లీటర్స్ వరి కి అన్నీ టో
తూతుంది ఇదే ఔ తుంది అసలు కాలేజ్ నో ఇటు వాటర్ తెచ్చి తాగుతున్నం అటు బయటికెళ్తున్నాం ఇగ క్లైమేట్ ఘోరంగుంది చానా దాహం ఏస్ లే చ్చనా రేపైనా జ్యూస్ తాగాలి కానీ ఇ వచ్చేటప్పుడు కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు మధ్యాహ్నం హ్మ్ ఆ మ కాలేజ్ దగ్గర జ్యూస్ ఏవి షేక్స్ అవి ఉంటే చల్లగా ఎండకి తాగాలి
అవును తీసుకోండి వాటర్ బాగా తాగండి
హ్మ్ అదే చేయాలి గా
ఇంకా రేపు కాలేజ్ కెళ్ళాలి ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి ఫ్లాష్ మా కి సింగింగ్ ఒక పాట సెలెక్ట్ చేసుకోవాలి
అవునా ఏం ఉంది ఫెస్ట్ ఉందా మీకు కూడా
ఆ అవును ఫిఫ్టీన్త్ కి విజయ్ దేవరకొండ వస్తు నాడు మా కాాలేజ్ కి
అవునా మొన్ననే పెళ్ళయ్యింది కదా వాళ్ళకి
ద్దరూ వస్తున్నారు కపుల్స్
ఔనా నైస్ నైస్సా
అవును మీ కాలేజ్ లో ఫుడ్ పెట్టారా వాళ్ళ మ్యారేజ్ కి
అవునా మరి మా కాలేజ్ లో పెట్టారు కదా
అవునా కొన్ని కొన్ని కాలే
స్థాన్ స్టైల్ లో పెట్టారు ఫుడ్ అసలు ఎంత బావుందంటే ఊ
సరే మరి నేను ఉంటా ఇగ బై
ఓకే అండి బాయ్ బావుంటాయి దా గుడ్ నైట్